హలో.
ఆ మీరు టీవీ చూస్తారా ఎక్కువ.
టీవీనా నేను టీవీ అప్పుడు అప్పుడు చూస్తా నువ్వు.
నేను. నా నేను కూడా చూస్తా నేన్ మరి అంటే ఎక్కువసేపు చూడను చూస్తా. వా వక్ కంటిన్యూగా టు హవర్స్ చూస్తా.
మ. సో సమ్ మూవీస్ ఆ.
అం అవి నేను ఇవన్నీ ఏం లేదు. అంటే ఏ ఛానల్ ఏ. మూవీ చూస్తా అంటే ఆ మూవీ చూస్తా. ఏం నచ్చితే అవి చూస్తా వాళ్లు ఏవి టెలికాస్ట్ చేస్తే అంటే అవి చూస్తా దాంట్లో నచ్చివి.
పర్టిక్యులర్ గా ఈ ఛానల్ అనే ఏమైనా చూస్తావ్ కావా.
ఆ అంటే అట్లా కూడా చూస్తా. స్తా అన్నమాట. అన్ని అన్ని ఉన్నాయి అన్ని ఛానల్లో అంటే నాకు ఈటీవీ అంటే బాగా ఇష్టం అన్నమాట. ఈటీవీ అంటే ఎందుకంటే దాంట్లో ఆ. మంచిగా షోస్ ఎక్ కామెడీ షో వస్తాయి. న్యూస్ వస్తాది. ఆ ఇంకా మూవీస్ వస్తాయి.
అలా అందుకని చూస్తా. అది ఇష ష్టం నాకు బాగా.
కానీ ఈ మధ్య దాంట్లో వచ్చే షో అన్ని. డబల్ మీనింగ్స్ జోక్స్ అట్లా వస్తానయి.
ఆ. అది ముందు కూడా అలాగనే ఉనినై కానీ మనం అర్థం చేసుకోలేదు వాటిని ఆ స్థాయి స్థితలెస్టిక్ గా ఉండాలి మనకి అంతే. ముందు నుంచి అలానే ఉంది న్నాయి మనమే అర్థం చేసుకొని ఇప్పుడు గియి అర్థం అవుతాన్నాయి అంతే
ఆహా, కానీ ఈ మధ్య ఎక్కువ, ఇట్లా ఉన్నాయేమో అని అనిపించింది నాకైతే,
హు
దానికంటే నాకు స్టార్ మాలో వచ్చవి అయితే చానా బాగుంటాయి,
ఆ స్టార్ మా పరివార్
ఆ స్టార్ మాలో వచ్చే అన్ని అన్నిషోస్ చూస్తా నేను,
నేను కూడా చూ నేను కూడా చూస్తాను అవి దాంట్లో నాకి హు బిగ్, బస్సు సుసావా నువ్వు
అవును నువ్వు చూడవా
నేను కూడా చూస్తా అంటే ఒక నాకు ఏదో పె ఫస్ట్, లో నాకు నచ్చది కాదు అది బిగ్ బాస్ యెన్ టి ఆర్ యాంకర్ గా ఉన్నపుడు హు అప్పుడు, చూసేవన్ని కాదు అసలు నాకు బిగ్ బాస్ అంటేనే అది మీనింగే తెలియదు అన్నమాట. దాని గురించే తెలియదు మళ్ళ లెవె ఆ సెవెంత్ సెవెంత్ సీజన్ చూసిన నాకు బాగా ఇష్టం అది ఎంటర్టైన్మెంట్ బాగుంటది.,
ఓహో
సీజన్స్ లో నేను చూసినదల్ల సెవెంత్ సీజనే అది కూడా నాకు బాగా మంచిగ ఇష్టం. మిగతాటివి ఏమి మీ లాస్ట్ సీజన్ కూడా చూసినా గానీ నాకు అంతగ ఇష్టంలే
ఎందుకు నీకు విన్నర్ నచ్చినాడ సెవెంత్ సీజన్ లో,
ఆ నచ్చినాడు కదా మన రై రైతు బిడ్డ
ఆ ఓకే ఓకే కామెడి అచ్చి కామెడి అం అంటన్నా ఆ సింపతి రోల్ ప్లే చేసినాడు అనిపియ్యలేదు,
ప్లే చేసినాడు ఆ తెలివి అన్న ఉంది కదా మా రైతులకి మేము అక్కడ వరకు, పోయి కప్పు కొట్టగల కట్ కొట్టగలము ఇట్లా, ఎలానో ఎలానో ఒక స్ట్రాటజీతో,
ఉహు హు ఇంకా ఇంకా మరి ఇంకా ఏమి చూస్తాన్నావ్,
ఇంకా మరి జెమ్నీలో మూవీస్ చూస్తా నేను జమ్నీ చానల్లో,
బాగుంటయి కదా దాంతో కాకపోతే అన్ని రిపీటెడ్ వేస్తారు వాళ్ళు
హ్మ్ అయినా కూడా మంచి సినిమాలే ఉం రీపిటెడ్ కూడా నేను ఆ స్టార్ మా లో అయితే నాకు నచ్చినయి షో అయితే ఇగ సిక్స్ సెన్స్ సిక్త్ సెన్స్ బాగా ఇష్టం నాకు అది
ఎందుకు అట్లా టెన్షన్ టెన్షన్ ఉంటుంది. ఎందది
హ్మ్ హ్మ్ బాగుంటదది.
వన్ సెకండ్ ఉంది అని అని వచ్చేటప్పటికి ఇంకా టెన్షన్
హ్మ్ దాంట్లో మల్లీ యాంకరింగ్ బాగుంటది అన్నమాట అంతేలే ఎందుకు పేరు అబ్బా ఏ యాంకర్ పేరు అతని పేరు ఓంకర్ ఆ
ఇంకా వాళ్ళదే జీ తెలుగులో అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వస్తాండె ఒకటి పిల్లమరి రాజు అని
ఆ అది డు బంటను
ది దని పేరు గుర్తురాట్ల నాకు ఆ షో పేరు
చోర్ పేరా
ఉ అది బలె బలె ఉంట రాయిలాగా మారిపోతారు మ్మ్ అది బా
బాగుండండి అది కూడా
హ
ఇంకా ఆ జమిని కామిడీ చూస్త బాగా ఇష్టం ఇంకా సాంగ్స్ ఎక్కువ వింట
స్టార్ మా మ్యూజిక్కా జెమినీ మ్యూజిక్కా
స్టార్ మా మ్యూజిక్ లో బాగా మంచి చేస్తారు సాంగ్స్ జెమినీ మ్యూజిక్ లో అంతేం నాకు అంతేం అనిపించదు అంటే
ఎందో
నీకే ఛానల్ ఇష్టం
నాకా నేను టీవీ అప్పుడప్పుడు చూస్తా కాబట్టి మరి అంతేం చూడ ను జస్త్ ఏ మూవీస్ వస్తే అంటే మూవీస్
మ్మ్ నేను రీసెంట్గా ఒక టూ ఇయిర్స్ నుంచి మేము టీవి ని పెట్టే దే మానేస్ నం ఇంట్లో
అ
స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి కదా ఇంకా మన నాన్నకు స్మార్ట్ ఫోన్ ఉంది ఇంకా దాంట్లోనే వస్తంది సీరియల్ సినిమా అన్నీ అమ్మ చూస్తది
ఆ
అలా నాకు ఇంకా సెల్ ఉంటాది నేను సెల్ చూస్తా ఉంటా అందుకని ఇంకా టీవీ చూసి ది అప్
మ్మ్ ఇప్పుడు ఫోన్స్ వచ్చే వల్ల అందురు మనుషులతో మాట్లాడడం ఆపేసిన్నారు వాళ్ళ పనులు సరిగ్గా చేసుకోవడం ఆపేసిన్నారు అన్ని ఆపేసిన్నారు
మ్మ్ ఎక్కువ ఇన్స్ట్ రీల్స్ వస్సాయి చూస్తాను చూస్తాదని నేను
మ్మ్ హ్మ్
మ్మ్ రీల్స్ షేర్ చేసుకుంటా అంట మంచినే మా ఫ్రెండ్స్ కి
ఇన్స్టాగ్రామ్ ఒక్కటే వాడతావా ఫోన్ లో
ఆ ఇన్స్టాగ్రామ్ ఇంకా వా వాడతా కానీ ఎక్కువ ఇన్స్ట్ ఇన్స్టాగ్రామ్ వాడతా వాట్సాప్ వాడతా త యూట్యూబ్ వాడతా అలా
అయినా అందరూ కలిసి అట్లా కూర్చోని టీవీ చూసుకుంటా మా
బాగుంటాండి మ్మ్ మ్మ్ ఇప్పుడు సెల్లలు వచ్చేసి ఎవరితో మాట్లాడలే నువ్వు ఉండేదిలే అందరు కలిసి నవ్వుకునేది లేదు ఏ ఏం లేదు
మ్మ్ ఇంకా టీవీ లో కార్టూన్ ఛానల్స్
మ్మ్ నాకు మోటిపట్లు వస్తనే బాగుంటాండి
మ్మ్ అవును నేను కూడా చూస్తాను ఉంటా నేను ఇంకా రుద్ర చూస్ ఆంటీ బాగుంటాడా దస్మస్ అని ఒకస ఒకటి వస్తాం
ఆహా
ఆ
అదేమ నక్ తెలీదని ఎ రోల్ నామ్ ట్వంటీ వన్ అని వస్తు అది బాగుంటు రోల్ నెంబర్ ట్వంటీ వన్ అ అంటే అది కృష్ణుడి మాదిరి అనమాట క్యారెక్టర్
ఓహ్
ఆ దాంట్లో కృష్ణుడి క్యారెక్టర్ అతని ఫ్రెండ్స్ ఉంటారు కృష్ణుడి ఫ్రెండ్స్ ఉంటారు ఒక విలన ఉంటడు అనమాట విలన వచ్చి కృష్ణుడి ఫ్రెండ్స్ ని ఇట్లా ఆ హామ్ జయలాడి అనుకుంటాడు దాన్ని కృష్ణుడు వచ్చి ఆ ఆ మళ్ళా వాళ్ళు చేయాలనుకునే ని మళ్ళ తిరిగి వాళ్ళ మీదే ప్రయోగిస్తాడ అనమాట
ఓకే
విల్లన్ మీద అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ నీ సేవ్ చేస్తుంటాడు
లిటిల్ కృష్ణవగనా
ఆ లిటిల్ కృష్ణ మాదరే
హ
లిటిల్ కృష్ణ మదర్ కానీం లిటిల్ కృష్ణ కాదు ఇంకా ఇదేమి ఏ ఇంకా కా జాకి చా ఉంటాండి అప్పుడు జాకి చాన్ వస్తాండి అప్పుడుైతే బల్లే చూస్తా అంటే
డోరమాన్
ఆ డోరమన్, డోరమన్ చూడండి ఇప్పుడు నేను పీటెక్ వచ్చిన చూస్తాను డోరమన్ మ్ బీటెక్ చదువుతన్నప్పుడు చూస్తా అంటే అది
మ్
మ్ మళ్ళా ఇంకోటి ఐడి అనా వస్తుంది ఐడి
ఆ హైడి ఈ సాంగ్ ఫేమస్ అసర అది ఆమె మేఘా లో పోయి ఊగుతుందివి చానా బాగుంటండా
మ్ బాగుంటది అది ఐడి కూడా బలి ఉంటది చూసేకి ఇంకా ఇంకా ఏమి ఇష్టం నీకి టీవీ చూ చూ అంటే టీవీ చూడడంలో
టీవీ
చూడ్డంలో ఏమిష్టము అంటన్నా
టీవీలోను ఎక్కువ అంటే సినిమాలే చూస్తా నేను ఇంకా షోస్ అప్పుడప్పుడు చూస్తా నం ఇంకా చిన్నగా ఉన్నప్పుడయితే డైలీ ఆ మామూలుగా సమ్మర్ స్కూల్స్ అప్పుడు స్కూల్ అయిపోతానట్లే ఆఫ్టర్నూన్ వచ్చి ఓఅవి అవి ఏం నీ కొన్ని కొన్ని వస్తాయి కదా ఆఫ్టర్నూన్ నూన్ ఫోస్ మాత్రమే
హ్మ్
అట్లా వెయ్యి ఇంకా దాంట్లో వచ్చే మూవీస్ లాంటివి
హ్మ్ రా ఆయితే అప్పుడే బాగుంటాండ అ స్మార్ట్ ఫోన్స్ తక్కువ ఉంటాండి ఎవరు అది స్మార్ట్ ఫోన్స్ వచ్చేది కష్టం అప్పుడు ఎవరో ఒకరి దగ్గర ఉంటాండ వందకు ఒకరి దగ్గర వంద మనుషుల్లో ఒకరి దగ్గర ఉంటాండ అది ఇప్పుడు చనద చానా మంది స్మార్ట్ ఫోన్ తీసుకోవడం వల్ల
హ్మ్ హ్మ్మ్ బంగారు ఎమన్న పెడతర నా నెట్టు తీసుకొని మళ్ళా ఏమి అమ్మక
టది ఆ కళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు హ్మ్ కళ్ళు పోతాయి ఇట్లా
ఆ దీని వల్ల ఏం యూజ్ కూడ ఉండదంటగా మనుషులకు ఊరికే దూరమవ్వడం తప్తే
సెల్లు చూసి చూసి కళ్ళు పోతాయి అంతే ఇప్పుడు సైట్ వస్తది ఆ బాయ్